ఆ చెప్పండి
త్తే అండి
ఆ నమస్తే అండి
బాగున్నారా
ఆ బాగున్నావండి మీరు బాగున్నారా
అండి
ఏం చేస్తున్నారండి మరి
ఏం లేదండి ఖాళీనే కూర్చున్నాం బయట అలా మీరేం చేస్తున్నారు
మేము కూడా సేమ్ ఖాళీగానే అయిపోయి పని అంత అయిపోయిందండి
హు ఎలా గడిచింది ఈ రోజు
ఈరోజు ఫోన్ కాల్స్ తోటి జరిపోయిందండి
అవునా
హు
హు తిన్నారా మరి
ఆ తిన్నామండి
హు ఫెస్టివల్స్ ఎలా జరుపుకున్నారండి
హు చాలా బాగా జరుపుకున్నామండి మరి
శ్రీరామనవమి వస్తుంది కదా
ఆ అవునండి
ఏమన్న స్పెషల్ ఉన్నాయా మీ ఊర్లో అంటే పెద్ద గ్రాండ్ గా ఇట్లా ఏమైనా కళ్యాణం చేస్తారా అండి
అంటే గ్రాండ్ గా ఏమి ఉండదండి పల్లెటూరు కాబట్టి మామూలుగానే ఉంటది ఆ సాయంత్రం దేవుళ్ళను ఇట్లా ఊరు గల్లి గల్లి తిప్పుతా. రు హు ఇగ అందరు కొబ్బరికాయలు కొట్స్తారు. దేవుళ్ళలకు నీళ్ళరా పోసుకుంట్రు
ఆ
అట్లా చేస్తారండి అంత హెవీగా ఏముండదు ఇక్కడ చ చిన్నగా మామూలుగా చేస్తారు అన్న సంతర్పణ పెడతారు. అ మీది ఎక్కడండి సిటీనా అండి.
అవునా లేదండి సిటీ ప్లస్ పల్లెటూరు రెండు కలిపిన ఊరండి ఇది
ఆ అదేంటండి అలా
అదని చెప్పలేము ఇ ఇదని చెప్పాలేను అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ పల్లెటూరండే పల్లెటూర్లో లాభం అంటారు కొంతమంది ఇక్కడ కొంచెం సిటీ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అటు వెహికల్స్ తీరడం లాంటివి అది ఉంటది. ప్లస్ పల్లెటూర్ లాగా ఉంటది ఇగ రెండు మిక్స్ అయ్ ఉంటది. ఇక్కడ మోబ్బా దిస్ చిక్కవ్
అవునా
ఊ
ఏం చేస్తారండి మరి మీరు
ఉ ఖాళీ అండి ఇంట్లోనే ఉంటా ఏం చేయను.
మ్యారేజ్ అయ్యిందా అండి.
అయ్యింది మీకు ఉ పిల్లలా
ఆ పిల్లలు ఉండర్ పాప బాబు
ఊ అ
ఊ ఇంకెంటండి ఆ స్కూల్కి వెళ్తున్నారండి.
ఊ ఏ క్లాస్ పిల్లలు
సిక్త్ అమ్మాయి ఫోర్త్
అవునా ఇంకాండి
చెప్పండి మీకు రెండు విధాలుగా ఉన్నది అంటే, మీ దగ్గరనే బాగ్ గా విషయాలు జరుగుతయి కదండి.
అవునండి మస్త్ చ్చ చాలా అన్ని జరుగుతయి, అన్ని సెలబ్రేషన్ జరుతయి శ్రీరామనవమి గాని, దసరా అంటే ఇగ బా బా బతుకమ్మ ఫెస్టివల్ బాగా జరుగుతది.
అవునా
అమ్మా అంటే ఎక్సలెంట్ అసలు. బొడ్డెమ్మ కానించి స్టార్ట్ చేస్ లాస్ట్ వరకి ఎయిట్ టీన్ డేస్ పద్దెనిమిది రోజులు బాగ్ గాడ్తారు మల్లే వినాయక చవితి నుంచి స్టార్ట్ ఐతది, ఆడడం ఉమ్ చేత్ రెడీ చేత్తరు ఇక్కడ
అ
గల్లి గల్లికే వెడతరు వినాయకున్నీ.
ఆ ఇక్కడ మా దగ్గర చిన్నదే పల్లెటూరు కాబట్టి ఒకటే వినాయకుడు ఉంటది మా దగ్గర.
అవునా మాదగ్గర గల్లీ గల్లికి పెడతరు మంచిగా ఎంజాయ్ చేస్తరు, అంత మందం దానికి మందం ఉంటది, పూజలు ఫుల్గా చేత్తరు. పూజలు చేత్తరు, మళ్ళీ తర్వాత అయిపొంగనే ఫిఫ్ట్ పదిహే రోజులకె మళ్ళ బొడ్డెమ్మ స్టార్ట్ అయితది కదా, అది కూడా బయట గల్లి గల్లికి బొడ్డమ్మలు ఏసి మంచిగా ఆడతారు, అందరు బతుకమ్మలు తీసుకొచ్చి పెట్టి.
ఒక బతుకమ్మ పండుగే ఎక్కువ ఎంజాయ్మెంట్ అనిపిస్తది కదాండి
అ అవును, ఎందుకంటే అది మనం మంచిగా ఎంజాయ్ చేస్తాం మా ఫెస్టివలే, దేనికి చేయాల న్న వీలు వడది మనకి
అంటే మరి పండుగకు ఇక్కడ మీ అత్ త గారింటికి
పండకి ఓన్లీ బతుకమ్మ కి సంక్రాంతికి, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము కడే ఉంటరు. అమ్మ వాళ్ళ అంటే, అమ్మ మాతోనే ఉంటది.
అవునా ఉ
ఇక్కడే ఉండడం వల్ల అమ్మ మాతో ఉండాల్సి వస్తుంది.
ఏం జాబ్ చేస్తారండి మరి మీరు
మకా టెలికాం టెక్నీషియన్ హ్మ్ టవర్స్ లో ఉంటాయి కదా దాంట్లో
మీరు ఖాళీనేనే ఇగా
నేను ఖాళీ యే
అంటే పిల్లలు చిన్న వాళ్ళన్న అట ఏదా
చిన్నోళ్లే పిల్లోలు ఒకల్లు థర్డ్ ఇప్పుడు సెకండ్ క్లాస్ లో పాప సెకండ్ కంప్లీట్ అయిపోయింది బాబుది ఎల్కేజీ కంప్లీట్ అయిపోయింది
అవునా
చిన్నపిల్లలే
ఇంకేంటండి విశేష చాలు ఎండలు ఎట్లున్నాయాండి మరి
గోరంగ గోరంగ ఉన్నాయి కదండి స్టార్ట్ అయి్యి పది రోజులు అవుతుంది కాని మూలుగాలివేండలో మని అంటే ఏమి ఏర్పడతలే ని నైన్ థర్టీ నైన్ అయిన్ అంటే ఘోరంగా వస్తుంది అసలు
మరి మీలాంటి వాళ్ళు అట్లా అంటే మా పల్లెటూర్లలో పొద్దుగాల ఆరు గంటలకు పనికిళ్ళి పొద్దుగాల పనికిళ్ళి ఒంటి గంట మంచి ఎడా క ఇంటి కోస్త
అవును కదా అదే మాకు అనిపిస్తాంది వాళ్ళని చూస్త సరే చాలే అసలు ఏంది గ్రేట్ అనిపిస్తుంది అంత ఎండగా తట్టుకొని తోటలేదు నీకు అంట తెలు తెయదా ఆ మసాలా కానీ పల్లెటూరులో కొంతమంది ఏంటంటే చెట్ల కింద మంచిగా మంచాలు వేసుకొని ఉయ్యాలాలు కట్టుకొని సాప వేసుకొని కూర్చొని ముచ్చట్లు పెడతారు ఇక్కడ మా దగ్గరంట అే మా కాలనీలో మంచిగా చెట్లు ఉ సరే అండి వేప చెట్లు, మామిడి చెట్లు మంచిగ్ వా చేట్కి ఉన్నావా ఊయ్యలేస్తావు
ఆ
బలే చెస్తారు అందరు కూర్చొని మాట్లాడతరు ఈవినింగ్ కూడా అంతే బయట ఇగ ఈవినింగ్ కొంచెం ఫైవ్ థర్టీ టైం అయిందనుకోండి మంచిగ బయట కొస్తారు మంచిగ మాట్ మాట్లాడుతా ఉంటారు ఇగ
హు అదే అందరం ఒక్కొక్కడ కూర్చొని మాట్లాడుకుంటే మంచిగా అనిపి
అందుకే నేను చెప్పాను కదా సిటీ ప్లస్ పల్లెటూరు మాది అవురెండు మీస్క్స్ అయి మ్మళి ఏంటి నై టైం ల కూడా అవుట్ టైమ్ ల అవుట్ బయటనే పడుకుంటున్నారు మంచిగా దోమతేర కట్టేసుకొని అప్పట్లో వాళ్ళు పడు కున్నట్టే పడుకుంటారు ఇక్కడ
ఇప్పుడు బయట పడుకుంటే కొంచెం దొంగల భయం ఎం లేదా అండి మరి
అంటే అంటే ఒక గురకా తిరుగుతాడండి మంచిగా నైట్ టైమ్ ల టెన్ థర్టీ లెవెన్ అఇందనుకో ఒక గుర్కా తిరుగుతాడు మ్ ఆ కొంతమంది స్లాబ్స్ మీద పడుకుంట్రూ కొంతమంది బయట పడుకుంటరు
హు ఇగ పల్లెటూర్లల్ల గనుక బయట మంచాలేసుకొని చల్లటిగాలికి పడుకున్నట్టు పడుకుంటారు అన్నట్టు
ఆ పడుకోంట్రూ మా కాలనీల అయితే చాలా మంది అలానే బయట మంచిగా దోమతేర కట్టేసుకొని టేబుల్ ఫ్యాన్ పెట్టేసి
నిజానికయితే బయట పడుకోవడమే మంచిది ఇంట్ల పడుకొని కూలర్లు ఏసీలు
ఆ అక్కడ బాగుంటది మంచిగా ఎందుకంటే పల్లెటూర్ల మంచిగ చల్లగా చెట్టు కింద కూర్చోవచ్చు మ్ గాలోస్తాంటది ఇంక ఈవినింగ్ టైమ్ లో అయితే ఇంకా అదో రకంగా వేరుంటది
హు మాకు మార్నింగ్ గు చలి పెెడుతది సెవెన్ వరకు కొంచెం సలిసలిగానే ఉంటంది ఇగ టెన్ లెవెన్ అఇంది అంటే ఇగ కతం ఎండా
అవును ఎండ ఈ రోజ అయితే బాగ్గో టింది నిన్న ఈ రోజు
ఎండలకడ్డం పడితే లేసుడు కష్టం అండి మస్తు
నేక్స్ట్ మంత్ మొ
హు ఈ ఎండక్ కాలమే పెండ్లిళ్ళు గిట్ల ఎందుకో ఏమో అండి అసలు ఈ చలికాలం అన్న పెట్టుకోరు పెండ్లిళ్లు ఎండకాలం పెట్
మళ్ళా పట్టు చిరలు కట్టుకొని అది మేమ్ చేయడమే పెద్ద ఎక్కువ ఆ ము నెక్స్ట్ మంత్ మొత్తం పెళ్ళిళ్ళున్నాయి ఎట్లయిదో ఏమో అసలు
ఇప్పటి నుంచే టెన్షన్ స్టార్ట్ అయిందా అండి
టెన్షన్ టెన్షన్ అవుత్ నెక్స్ట్ మంత్ మొత్తం బీ ఇయ ఉంటారు ఇక
ఆ
ఫైవ్ డేస్ క ఒకసారి ఫైవ్ డేస్ క ఒకసారి వెళ్ాల్సి వస్తుంది హ్మ్మ్
ఉ
ఇంకా మీర ఏమైనా మిషిన్ గానీ ఇట్లా ఏమైనా కుడతారా
ఆ మిస్నింగ్షన్ ఏం లేదండి ఖాళీ ఇంటి దగ్గరనే ఉంటాను
హ్మ్మ్
అంటే మహిళా సంఘం లో వర్క్ చేస్త స్తానండి నేను
ఆ వివో అ దాంట్లోన హ్మ్మ్ హ్మ్మ్ మా కూడా మాహీళా సంఘం లాగా ఉన్నాయి్ కదా అండి బట్ లీడర్ ంట వివో మీటింగ్స్ అప్పుడప్పుడు వెళ్తాను అంతే
అవునా అంటే వివో అధ్యక్షురాలు నిలవా రని
అమ్మో నేనూ ఏం చేయను
వివో మీటింగ్స్ క వెళ్తా అంటే మరి అధ్యక్షురాలు అయితేనే వెళ్తారు కదా
అంటే జస్ట్ ఇప్పుడు తొమ్మిది మంది ఇప్పుడు సభ్యురాలుు ఉంటారు కదా
ఆ
గ్రూప్ కి లీడర్స్ ఉంటారు కదా
అవును
లోయో నేనే ఫస్ట్ నాకే
ఆహా
హ్మ్మ్ అది
అట్లా మీరు వెళ్తార అన్నాట్ట
ఇ అట్లా మంత్లీ మంత్లీ ఒకసారి వెళ్తాను
ఎట్లా మ రా అక్కడ మంచిగా నడుస్తాయండి మరి సంఘాలు గిట్ల
ఆ మంచిగనే నడుస్తయి బానే నడుస్తానయి.
అంటే ఈ పావులలు నాలుగిట్ల కూడా వస్తున్నయ అండి.
ఆ వస్తున్నయి. కానీ ఎంత ఎక్స్ట్రా ఏం యాడ్ అవ్వట్లేవు.
ఎందుకని.
నాకైతే రీసెంట్గా ఎంత ఐదు వేలు అంటే మేము కొత్తగా లోన్ ఎత్ తీసుకున్నాం. కొత్తగా ఏం కాదు పాతనే గాని మొన్న మొన్ననే లోన్ తీసుకున్నము. తీసుకుంటే ఎంత ఆ రు వేలు ఐదు వేలేయ్ అట్లా అయినయి.
అంటే ఎంత అమౌంట్ ఎంత తీసుకున్నరు.
ట్వంటీ ల్యాక్స్ తీసుకున్నాం మనిషికి రెండు లక్షలు అట్లా.
ట్వంటీ లాక్స్ తీసుకున్నాంక అట్లా ఐదు వేలు ఆరు వేలు ఎందుకు వస్తాయండి మరి.
అప్పుడే కొత్తగా ఆయితు కున్నాం అనేసి అట్లా ఇచ్చారండి.
ఎంత కొత్తగా ఎత్తుకున్నా కాని దానికి దీనికి సంబంధం మనం ఎత్తుకున్న అమౌంట్ని బట్టే మనకు పావలా వడ్డి వస్తది కదండి.
కానీ మాకు అంత రాలేదు ఓ ఓన్లీ ఐదు వేలే అట్లా వచ్చింది మేము వెళ్ళి అడిగాం కూడా అడిగితే అవునా అ ఎ వచ్చినయి మీరు మీరు అంటే మీకు కొత్తగా మొన్న మొన్ననే ఎత్తుకున్నారు కదా పా తవు ఆగు ఎత్తుకోనక ఐదు ఆరు నెలలు పది నెలలు ఇరవై నెలలు అయితే అప్పుడు ఎక్కువ పడేటియి మీకు అని అన్నారు. మెమా యిటు కొని రెండునెల్లె అయింది అప్పుడు రెండు నెల్లో మూడు నెల్లో అయింది అంతే.
ఆహా రెండ్నెల్ల మూన్నెలకు పడ్డయా.
ఆ అవు ఎక్కువ నెలలయి ఉంటయి. హ్ ఎక్కువ నెలలయితే మన కి ఎక్కువ పడ్తయి అంట.
హుహ్ మేము కూడా పదిహేను లక్షలు తీసుకున్నం. మనిషికి లక్ష యాభై వేలు వచ్చినయి. ఐదు నెలలకు ఒక్కసారి పది వేలు పది వేలు పడుతున్నయి మాకు.
వత్తలేవు అసలే.
హ్ ఏమైందో మరి ప్రాబ్లం.
ఇనే మన ఇ బ ఆ ఓకే అండి నేను చేయచ్చా మల్లా.